సరే ఇంకంత మాట అనాకా దా
నిజమే అది బా నిజంగ మన పరువు మనది మనమే ఎన్ని గొడవలు ఉన్నా మనలో మనమే ఉండాలి వీళ అల కాదు
ఆయన ప్రిన్సిపల్ అయ్యాడని తెలియాల అందర ఇప్పుడు పేరెంట్స్ కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా నే ప్రిన్సిపల్ అయ్యి ఇన్ని రోజులుఅయ్యింది కొత్తగా అయింది నేను దాన్ని మారుస్తున్నాను అని ప్రతి ఒక్క పేరెంట్ చెప్తున్నాడు దాన్నేమంటారు
హెచ్చులు అంటారు. టూ మచ్ అలే గొప్పలు చెప్పుకుంటున్నారు బట్ చేసిందిలే పెట్టిందిలే నన్ను అడిగితే ఏం లేదు క్లాసెస్ ఎ విన్ ఒక్ ఫ్యాకల్టీని పెడుతున్నారు ఫ్యాకల్టీని పెట్టినంత మాత్ మాత్రాన కాదు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా వాళ్ళకి కెపాసిటీ ఉండాలి
వాళ్ళకి లేదు అక్క వాళ్ళకి లేదు వస్తారు టైం పాస్ చేస్తారు పో తారు మళ్ళ వాళ్ళకి మనీ జీవితం దండగా
డొల్లా అసలు వేస్ నాకదే అనిపిస్
ఇంతకు ముందు ఫ్యాకట్టి లేకపోయినా పర్లేదు కొంచె బె టర్ అనిపిచ్చింది వచ్చినోళ్ళకి అమ్మగ్ క్లాసిప్ కొన్ బోయేటోళ్ళు ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కానీ క్లాస్ ఓ జొ తన్నారు అందరూ టైం పాస్ చేసేటోళ్లే
య యా
న్నారు వెల్ళాడక్క ఆయన వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం బాదే ఎందుకంటే ఎంత ఆయన ఎన్ని ఎంత సెల్ఫ బంత కొట్టుకున్నా గాని క్లాస్ బా జెప్ తడొక్క నోర్స్ బా ఇస్తాడు క్లాస్ చెప్తాడు క్లాస్ బా చెప్తాడు నోట్స్ ఇస్తాడు మంచి
నిజంగా ఆయన నోట్ చాలా షార్ట్ గా ఉంటది షార్ట్ అండ్ స్వీట్ చాలా బావుంటది.
టామా ఆ వేలోనే ఉంటాది అంటే
ఆ నార్మల్ డైలీ యూజింగ్ వర్డ్స్ పెద్ద హార్డ్ టర్మ్స్ కూడా ఉండవ్ షార్ట్ టర్మ్ సే ఉంటయ్ బాగుంటాయి గూడా అయినవి.
టాపిక్స్ ఎత్తేస్తాడు ఒక సిలబస్ కాపీ లో యూనిట్ లో కానీ ఆయన ఎత్తేసింది ఎగ్జామ్ లో అస్ నువ్ కనిపిదు ఎగ్జామ్ పేపర్ లో కొశ్విన్ పేప్ నేన్ నన్ నేను అన్ని యూనిట్లు చాలా సార్లు గమనించాను కానీ ఇది ఏదైతే ఎత్తేస్తాడో ఆయన ఆయనకి తెలిసిపోయిద్దేమో ఇది రాదు అని అది నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు క్వశ్చన్ పేపర్ లో
విన్నాన్ నేను గూడు చూసా అంటే ఆయన అన్ని కవర్ చేస్తాడు కానీ షార్ట్ గా ఇస్తాడు నోట్స్ చాలా బాగుంటది మనకి ఈజీగానే అయిపోతది. ఓవరాల్ గా అంత సిలబస్ లో థర్టీన్ క్వశ్చన్ టు టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇవి జద్ కోండి ఎట్లా అయినా గాని ఇవి రాస్ రండి పాస్ అయిపోతా నిజంగా అందులో నుంచు వస్తాయి గూడా క్వశ్చన్స్
ట్వంటీ ఫైవ్ మిడ్ పర్సెంట్ మిడిల్ లో సిలబస్స్ చెప్పడు ఒక్కొక్ యూనిట్ లో అది అస్సలు టచ్ చేయడు క్వశ్చన్ పేపర్ లో అన్ఇంపార్టెంట్ ఏమో చాలా బాగా ఇస్తాను ఆ అయిన ఏందంటే అక్క క్లాస్ లో అయిన్ ఇప్పుడు పాశే కదా ఆయన వెళ్ళిపోయే లోపు మనతో చెప్పిచ్చి వెళ్తాడు
క్లాస్ లో
తాడు గదా ఆయన వెళ్ళిపోయే లోపు ఏయె అన్ని మన్ తోటి మళ్ళీ చెప్పిచ్చే వె తాడు బా
ఆం అక్కడే నేర్చేసుకుంటాం మనం చాలా మటుకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆనికి చాలా ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం చాలా బాగుంది దాంట్లో పేరు పెట్టడాని
మనకి ఎలా చెప్పాలో అలా తెలుసు ఆయనకి ఎలా చెప్పాలి ఎలా చెప్తే వీళ్ళకి అర్థమయితది
తే వీళ్ళకి అర్థమవుతది అన్న ఐడియా ఆయనకు ఉంది బేసిక్
మాములుగా బయట ఎట్లా ఉన్నా కాని బయట బయట అట్ల ఉన్నా గాని సబ్జెక్ట్ విషయంలో కాని మీ అర్థం కాలేదా సరే నా అన్న చె ఉడను మాహా అండి చెప తు బలే చెప్తాడు క్లాస్ ఉమ్ ఎన్నిసార్లు అయిన చెప్తాడు కనీ టార్చర్ అక్క చిన్న టార్చర్ చేయడు బీటెక్ చేసాన్ ఆ హుమ్ అ అందరిని ఆయన బాధ ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి
ఉమ్ అవునులే ప్రతి ఒక్కరు ఇప్పుడే నేర్చుకోవాలి ఇక్కడికిెళ్ితే మళ్ళీ డౌట్స్ అడగరు రేపు మళ్ళీ పొరపాటున అడిగితే రాయగలగాలి అన కాన్సెప్ట్
మ అందులో అనాసిస్ ఎక్జామ్ సెంట్రల్ వేర్ వేర్ కదా మేమ్ పోయినప్పుడు ఉంద ఉంటుం కదా ఒక వన్ అండ్ ఆఫ్ పార్ ముందే చూస్తామ్ అక్కడెకి అప్పు ఇప్పుడేంది మేము అనాసిస్ థూ అమ్మ చదివనాక్ వస్ తోల్లెదు తేమగా టైం పాస్ చేస్తున్నాము కానీ అందరు కాలేజ్ చల్లేంది అమ్మె ఇంత కష్టం ఎట్ల రాయాలి ఈ ఎగ్జామ్ అనుకుంటా ఉన్నారు ఎక్జామ్ రాసొచ్చాక మన కాలేజ్ వాళ్ళు మె భలె వచ్చింది పేపర్ బాగాసామ అనుకుంటుంది మిగతా వాళ్ళందరు టఫ్ గా వచ్చింది మేము పాస్ అవుతాము
ఆ నిజమె నిజంగా నోట్స్ బాగుంటది అని కాన్సెప్ట్ చాలా బాగుంటది చాలా ఈజీ గనే ఉంటది
అందరు అంటున్నారు ఏంది ఇంత తఫ్గా వస్తే పేపర్ మీరేంది బాగా రాస్తాం వచ్చిన పేపర్ అంటున్నారు అని చెప్పి అందరు షాక్ అయిపోతు
హూ ఉమ్
ఆయన అతి చెప్పాలంటే నేను నిజంగా అనాలిసిస్ ఆ సబ్జెక్ట్ లో సెవెన్ మెంబర్స్ ఏమో ఫెయిల్ సెవెన్ కూడా కాదు ఫైవ్ మెంబెర్స్ అంతె ఫెయిల్ అంతే అందరు పాస్ అయ్యారు
ఆయన బాగా చెప్తాడు అ అప్పటికప్పుడు గుర్తుండిపోతుందిని చెప్పింది మాకు కూడా వటిని ఫస్ట్ దేర్ ఆర్ ఇన్ర్గానిక్ ఒచ్చాడు తర్వాత చెప్పాడు అది పాస్ చాలా బా అర్థ అయింది తర్వాత సెక్ ఆ అనాలిసిస్ వచ్చాడు మాకు కూడా అది కూడా షార్ట్ నోట్స్ మాకు ఎక్కువ కాలం రాలేదు అప్పుడు వేరే ఆమె నాస్ మంత అతే అప్పుడుకి ఎక్కువ కవర్ చేయలేకపోగా మీకు ఏమైనా డౌట్స్ ఉండో జస్ట్ అడగండి అని చెప్పి డౌట్స్ కాకపోగా ఇంకా ఆయన దగ్గర నోట్స్ ఉంటాయి కదా ప్రీవియస్ గా యస్ సార్ సింపుల్ గా షేర్ చేశాడు అంటే ఎక్స్ ప్లాయిన్ చేయకర్ల ఆ నోట్స్ చాలా సింపుల్ గా ఉంటాది ఇప్పుడు అర్థమయ్యేలాగా ఇంకా ఆ చదివినా కూడా అయిపోతుది మనకి మేము అలానే చేసాము అసలు ఒక ఒక్కళం ఒక్కొక్క టాపిక్ ఇచ్చేసాడు అనమాట సింపుల్ గా ప్రిప సండే అని చెపి నువ్ ప్రిపేర్ చేసి తీస్కోకొని అందరం షేర్ చేసుకుందాము సబ్జెక్టు నౌలెడ్జి మాత్రం ఆయనకు చాలా బాగుంది చాలా అంటే చాలా
తర్వాత అది ఉంటది కదా ఆర్గానిక్ దాకొచ్చాడు ఒక టూ యూనిట్స్ ఫుల్ గా చెప్పాడు అక్క ఇంక ఎక్కువ చెప్పలా ఆ టూ యూనిట్స్ అంత పర్ఫెక్ట్ గా నేరపిచ్చాడంటే అంటే ఎగ్జామ్ అంత పర్ఫెక్ట్ గా రాసిచ్చాం ఆ టూ యూనిట్స్ చదివే మిత అన్ని వాటి
మైజమ్ ఆర్గ మీకుమ్ ఆర్నిక్ డీల్ చేస్తాడు మా కి ఇనర్గనిక్ డిల్ చేశాడు ఫస్ట్ ఇయర్ లో ఆర్గానిక్ ఏం డీల్ చేయలేదు మాకు కు
మాకు ఆర్గానిక్ అంటే ఇప్పుడు టూ టూ లో ఎంసి కూడా వచ్చాడు గాని వచ్చాడు ఫస్ట్ యూనిట్ చెప్పాడు అంతే వెళ్ళిపోయాడు ఆ ఫస్ట్ యూనిట్ ఎంత బాగా వచ్చిందంటే అందరం ఫస్ట్ క్వశ్చన్ నీట్ గా రాసా
ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ దాని న్యాయం చెస్ తడు ఆయన
మేము మొప్పుకున్నాం మన ప్రిన్సిపాల్ దగ్ వెళ్లి మా క్లాస్ వొళ్ళోమ్ ఎంసికి మాక సార్ నెయ్యండి అని చెప్
ఇప్పుడు ఎంసికి ఎవరు మీకు జామ్ జామ్ వేసారా
చెప్పాము సరే మీకు దీనికి ఇద ఏనా వస్తాడు కొత్త సబ్జెక్ట్ ఆయన వస్తాడు అని చెప్పాడు తేరా చూస్తే కొత్త దానినికి ఏమో ఏం ఫీ ఎన్సార్ మేడంలా
ఎఫ్నే సర్ గా
యా హాయ్ లహరి
దేనికెసారు
సరే ఏదో కొత్త సబ్జెక్ట్ దానికి ఆయన ఎసారు ఏమో అక్క ఎవ్రీ శాటర్డే నే ఆ క్లాస్ ఒక్క సాటర్డే నే ఆ సాటర్డేలు కూడ హాలిడే వస్తా న ఏ సినికాని నుంచి
ఆమ్ అదృష్టం బాగుంది మీ అదృష్టం మచ్చం కూడా బాగుంది
మిడ్డ వస్తుంది అక్క ఏం రాయాల ఒక టాప్ కూడా అవ్వాలది ఒకసారి
కొషన్ పేపర్ ఇచ్చేతులే అయితే, ఇచ్చేస్తుద్ది మంచి ఆమె మంచిది తెలుసా, ఆమె నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆమె సిక్స్త్ ఇయర్ కామ్ ఆ
అక్క లో నాకు అట్ల నచ్చేది ఏం తెలుసా ఎంత మంది అంత హడావిడిగయినా రెడీ అవ్వని చాలా అంటే చాలా సింపుల్ గా వచ్చి తక్క బలే ఉంటది బలే ఉంటది అక్క ఏమి జస్ట్ క్లిప్ పెట్టే సిద్ధ హేరికి సింపుల్ చైను అంతే వాచ్ ఏసిద్ది అంతే ఇంకే ఆ చైన్ లేదు నళ పస అ వాచ్ ఒకడ పెట్ద్ది, ఇంకేమయద అక్క పట్టుసారి కట్ నవ్వు అంతే చాలా బలే ఉంటది
అవునవును ఆమె సింపుల్ గా ఉండడం వల్లనే చాలా హైలైట్ అయిపోతుంది లేదం తేనా వీళ్ళందరూ అవన్నీ ఈ లైక్ ఈ ఒకటికి రెండు వేసి మొత్తం పోతు
వీళ్ళ ఎట్టొచ్చారు నేను రావాలి అని అసలు అనుకోదు, చాలా బా బాగుంటది అంటే, అంత మందిలో ఆమె కొంచెం మొన్న అన్వాల్ డే కి
ఉ చాలా అందరూ పై ఇం దిగేసుకుని రెడీఅరు ఏం మాత్రమా అసలు ఆ ఆమెతో పోలిస్తే నేనే చాలా బాగున్నాను ఆ రోజు నాకు అదే అం పించింది వాళ్ళందరితో పట్టు చీరలో నేనే బాగున్నాను కదా రా అనిపి చి నాకైతే
మళ్ళా ఇమ ఇమ బానే ఉంది హ్మ్
ఆ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ రూ
బాగుంది హెయిర్ స్టైల్ అంటే ఎందుకు బాగుంది అంటే ఆమె ది సన్నగా ఉంటది కదా అట్లా లేకుండా అదేశాలు కొంచెం బాగా
అవును లావుగా అనిపించింది కొంచెం పైకి ఎక్కినా కూడా బాగుంది అవును
అదోక్కటే కొంచెం హెవీగా అంటే ఆమె కూడా ఏమంత హెవీగా రె రెడీ అవల ఆమె ఆమె ఎపుడు ఆమె కూడా ఎప్పుడైనా కొంచెం సింపుల్ గానే వస్తు
చాలా అవును ఆమె దగ్గర పెద్ద ఏం ఉండ లే ఉండవంట పెద్ద శారీస్
శారీస్ ఆయ్యమో గాని చైన్ కూడా డైలీ కూడా చైన్ సింపుల్ గా వేసుకోని వచ్చేసి ఒక్క చైన్ఏ ఆమె ఇంతకి ఏంటిది క్రిస్టియనే లేకపోతే ముస్లిమా
ఎవరు శిరీష
సిరి శిరీష క్రిస్టియన్ ఆ ముస్లిం ఆ
క్రిస్టియన్ అవిడ
తమ్కి సేమియా అందరికీ తెచ్చిచ్చిందంట నే
ఎందు
దమ్కి సేమ్య ముస్లిమ్స్ చేసుకుంటారు కదా ఫెస్టివల్ కి
తెలీదు నా
సేమ్యా తో
కీర్ కుర్మానా
తమ్కి సేమ్మా అక్క దానిపేరే
ఏమో తెలీదు శీర్ కుర్మా ఏ టదై
మ్ ఓ అది అందరూ తెచ్చిచ్చిందని చె కణం
ఏం ఏమైనా వస్తే పంచి పెెట్టేసిందేమో మేబి బట్ లేదు ఆమె అయితే క్రిస్టియన్ కరెక్ట్ గా అయిపోయింద సరేడా హమ్